హలో!
ఆ
హలో! హలో వాయిస్ క్లారిటీ లేదు.
ఉన్న చెప్పన్న
ఓన్లీ మెల్లగొత్త హలో! వస్తుంద్ కానీ అంత క్లారిటీగ లేద్ ఏం జేత్తాల్
హలో
మనచ్ మహేష్ ఇంకా ఫ్యాన్ తిరుగుతా ఉంది. ఫ్యాన్ చూసుకుంటా ఉన్నా, ఏం పని లేనప్పుడు, గదే పని అ మీకేం పనిలేదా
మాకా
ఆవు
ఇ పండి ఇ సేవమాష ఇంతసేపు సినిమా చూశా
ఎం మూవీ ఏయిటీ త్రీయా అదే మూవిీ
క్రికెట్ కపిల్దేవ్
ఓహ్ ఆ మూవీయ ఆ మూవీ తెలుసు కానీ సినిమా పేరు తెల్వదు
అవును
ఆ చూసా నేను కూడా బానే ఉంటది. అలా కపిల్దేవరేకర్డ్ బ్రేక్ చేస్తాడు కదా
వన్ సెవెంటీ ఫైవ్
ఏ పిచ్చ ఎడ మసాడు
తెలుసు మంగూలో
ఎల్లుండి నీ బర్తడే అనుకుంటా. స్టోరీ పెట్టిలా
నేనం పెట్టలే మా ఫ్రెండు గాడు పెట్టిండు
అవునా
ఆవు
వాడులోని ఫ్యాన్ అట్న్నారు ముచంద్ర మీరు ధోని ఫ్యాన్ కాదా
ఫ్యాన్ కనుక పెట్టినా ఇగ అట్లా
అ ఫ్యాన్ ఫ్యాన్ రెండు పర్యాయ పదాలు చవల్ మీనే ప్పతే హౌ సిల్లీ తెలుగు ఇస్ హాలో నేనే మాట్లాడుతున్న మీరేం మాట్లాడతేలేదు
మీరు మాట్లాడనిస్తాలేరు నన్ను
నను నో నొ నొక్కేసనా
హ
హ్మ్మ్ వా ఇంకా, నేను తక్కువ మా లోపల
ఇంతేనా
లే బొబ్బన పోరేనా
ఏ
బొబ్బర పోరేనా
ఒబ్బా హలో
ఇ వరడే నావ కొంచెం ఉంటే
హా అది ఏంత మా
మీ ఫ్రెండ్స్ ఎట్లా భరిస్తావు
వాళ్ళు షోల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సినిమా చూసుకుంటరు మనం ఒర్రడు ఒర్రుతరేమో
ఇంతేనా
హో ఒకడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే సినిమా చూస్తున్నాడు చాలా బాగుంటది సినిమా
ఇడావు
హీరో హీరో ఉండు చెప్తా ఓ ఆ సినిమా చేసినావా జాతరత్నాలు జాతరత్న
ఆ చూసా
ఉ జాతిరత్నాల్లో ఒకడుంటాడు అని పేరు ఏం పేరు
హీరో నా సైడ్ కి ఉండేటోళ్ల
అంటే ముగ్గురు హీరోలే కదా అలా
ఆ
గలా ఒకడు
ఎవరు ఉమ్మీ
ఎవడంటే వానికి ఆ
రవి
కార్ కార్ హార్ట్ బ్రేక్ అయితద రా యాడ
ఆ ఎవరు కుకింగా
కుకింగ్ కాదు ఇంకో ఇంకేదో ఉంటాయి ఆయన కాంగ హా కా కంగనాలు ఉంటది కదా
ఉ
మస్తు ఉంటది సినిమా చూడలేను
చూలే
ఏ వేరే ఉంటది సినిమా ఆవడి మినిమం డిగ్రీ ఉండాల
ఇంతేనా
ఆ
మీకు పీజీ ఉందా
పీజీ నాకెందుకు ఉంటది నేను డిగ్రీ వాడిని అందుకె చూస్తున్న ఏంది
హలో
ఆ చెప్పండి
హలో
చెప్పండి
చూత్తరా సినిమలు
ఇగ మీరు చెప్పిండ్రు గా చూద్దాం
బాగుంటది
పొద్దుగలన్న ఎప్పుడన్న ఎక్కించుకొని మరి చూస్తా ఏం సినిమా అన్నారు
అదే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నోట్ చేసుకోని పెట్టుకోండి మ్
నోట్ దిస్ పాయింట్ యువరనర్
ఎస్ ఆ సినిమా ఉంటది ఇంకో సినిమా పేరు గుర్తొస్తుంది అలా తమన్నా కూడా ఉంటది
అవున
తమన్నా ఉంటాది మళ్ళా ఈ వేడేవాడు నేను అదే సినిమా పేరు గుర్తోత్తలేదు ఒక నిమిశం అగు సినిమా పేరు అ ఆ సినిమా పేరు ఏం పేరో ఉంటది ఆ హీరోగాడ్ నాని వాని కోదిన ఉంటది
అంచిగ
ఆ
ఎంసీఏ
ఆ ఎంసిఏలా విలన్ అంటాడు చూడు
ఓకే ఓకే ఆ సినిమా
ఆ సూసిళ్ళ అది
మ్ వాళ్ళ ఇద్దరిది కూడా ఒకటి ఉంటది
ఆ అదే బాగుంటది సినిమా ఆ సీన్ కూడా బాగుంటది
సీన్ లు కూడా ఉంటాయా
అవును మంచి మంచి అవి విజువల్స్ బాగుంటాయి సీన్
అవును
ఆ ట్వీస్టులు గానీ ఆ ఆత్మగాని ఆసలు వేరే అది ఆ డైరెక్టర్కి ఎలా వచ్చిందో ఆ థౌట్
ఎలా ఎలా వచ్చిందో కాకుండా నీక్ రాలేద్ నాక్ సిగ్గుపడ్
ఆ డైలాగ్
నిన్ కూడ్ డైరెక్టర్
ఏయ్ అసల్ గా డైరెక్ట్ చేయాలా తమన్నా రోల్ చేయడానికి అదృష్టం పెట్టి పుట్టింది అ తమన్న అసల్కి ఆ రోల్కి
మ్
కానీ వాడే సేట్టుగాలే వాడి ప్లేస్ లో ఇంకోకడు లడ్డుగా కొంచెం అంటే బాడీ ఉన్నోడయితే సేట్టవ్ ఎమంటవ్ మ మొహం అంటే తమన్నా రేంజ్ కు మనం సేట్టుకామనుకో
అంతేనా
ఇంకా మీరింకేమి సినిమాలు చూస్తారు
గంతే లక్కీ భాస్కర్ చూసిన
మ్మ్ అవునా అది ఆ ఆరుగురు పతివ్రతలు సినిమా రీ రిలీజ్ అంటగా
ఏమోమ్మ నాకు తెలిదు
అంటా నేను ఇంతవరకు ఒకసారి కూడా చూడలే సినిమాని
ఆహా
అది ఎతేరిసి ఉంటాదో
ఉమ్ థియేటర్ కా
అదే ఆ ఒక్కొక్క సినిమా
టికెట్ ఎంతుంటది
యంతుంటాది యాభై రూపాల్
అహ్
యాభై రూపాలు
యాబై రూపాయలా యాభై రూపాయలకి టికెట్ కూడా వచద్దా ఓహో
ఉమ్
వేరే టికెట్ తీసుకునీ రెండు గంటల టికెట్ దాంట్లోనే పోతారు కదా
అది ఇది అల్లటప్ప ఊరు కాదు బాబు అలాపోతే నుంచే బయటికి ఎళ్ళామంటారు
ఏమన్నా ఫైన్ గిట్ట ఎత్తారా
ఉమ్ ఫైన్ ఎస్తారు పోలీసోళ్ళోళ్లు తీసుకపోతారు బొక్కల్లో ఎత్తారు
అంతేనా
ఉమ్ సో ఎక్కడ ఉండాలో అక్కడ్నే ఉండాలి
మ్మ్ఉహ్మ్
ఏ ఏమంటారు
అంతే
మాక్సిమం ఎంతేత్తరు
ఎంతేస్తారు నాకేమీ ఎరుక నేను ఎప్పుడన్నా దొరికిన్న దొరికితే తెలుస్తది
ఒక ఐదు వందలు ఎత్తరా
ఎక్కువనే ఏస్తారు కావచ్చు
మ్మ్ఉమ్మ్
ఎందుకు యా యాభై రూపాల్ గోరు దాటకున్నా గోరం చేస్ ఏదో ఉంటది కదా శాస్రం గోరుతో పోయేదానికి గోరంత ఎందుకని
అంతే
ఆ ఇంకా
చెప్పాలా మీరే
ఏమున్నాయి చెప్పేవి పొద్దున లేసి ఇగ రోజు ఒక రొటీన్ లైఫ్ అయి పోయింది కొత్తగా ఏం లేదు
అంతేనా
చప్పగా ఉన్నది లైఫ్,
కొంచం కారం రా బట్ ఆ లే లేదు కొంచంకారం ఆక్తేను బాగున్ను.
ఉహు
అ
ఎగ్జామ్స్ సిట్లు మారాస్తలే,
మేను హు
ఎగ్జామ్స్ వీట్లా క్లాస్లు వీట్లో నడుస్తున్నాయి.
భర్తనే అయి ఆ మదల్ శనిఅన మతావి. ఉ మధ్యలోఅ శని దేవుడు అలా వచ్చి వెళ్ళిపోతాడు అప్పుడప్పుడు,
ఉహు
అట్లా కరణిస్తాడు శని దేవుడు నువ్వు ఇర్చ ఉండాలని. అయ్యా దేవుడే కరణించినప్పుడు మనం ఏం చేయగలం.
అంతేనా
అ హలో
ఇంకా ఆ
ఏమున్నది ఏమిలేదు ఇక చెప్పాలి ఇగ పడుకోవాలి. మాట్లాడింది సరిపోయిందనిక.
ఆ
ఉందన ఈగ నేను కట్ చేస్తున ఫోన్ పడుకుంట.
కట్ చేస్తావా.
హే ఆమ్
నీ ఇష్ట మీకట్ చేయ బాయ్